ఎస్ రేలలేరు
హహాహా లేదు డునాట్ డిస్టప్లో పెట్టిన నోటిఫికేషన్ రాలే.
నార్మల్ కాల్ జేసినం
అవునా అది మీ ఇంట్లో పెటుకున్నానే ఆచ్చ
నే తింటారేమో అనుకున్నా.
తిన్నాం అప్పుడే ఏడున్నార ఆ
అదే ఫోన్ చేద్దామని ఫస్ట్ అందుకే నార్మల్ కాల్ చేసిన
ఆ
ఉమ్మ్ ఏం కూర ఈరోజు
ఫిషూ
ఫిష్ ఆ
ఆ
ఏది
చికెన్ అబ్వియోస్లీ చికెన్
ఆహా అది ఇ ఉయ్యాల ఊగుకుంటూన్నారానే
ఆ
అవును
అవును కొనీ మూడ్రోజులైతాంది
ఏడా ఎక్క
ఆన్లైన్ లా
ఎంతనే
నైన్ ఫిప్ నైన్ ఫిఫ్టీ
అంతేనా
ఆ దానికి నైన్ ఫిఫ్టీ అంతే
మంచిగుందా కాయ్ ఒప్పీ
పర్లేదు ఇహ చూడాలి ఈ రోజే ఎట్టిన రాహుల్ ని అమ్మను అంటే బానే ఉంది కూర్చొను కూర్చోడానికి
ఓన్లీ కూర్చోడానిక
యా కొంచెం కూచొనిఉగాలంటే మావ మొత్ మొత్తం ఊగతర అట్లా ఊగలేం కదా నార్మల్గా అంతకే కొంచం అట్లా లైట్గా నార్మల్ గా ఊగొచ్చు బానే ఉంది. ఆ ఒక పదిరోజులు వుగనీకే ఒక మూడు రోజులు ఐనాంక చెప్తా ఎట్లఇది ప్రజెంట్ అయితే మనిషి ఉంది కూర్చున్నవు కూర్చున్న మనిషి కూర్చొని కాసేపు అలా చిన్నగ ఊగొచ్చు. లే మంచిగనే ఉంది
ఆ హా
ఆ పైనా చెయిను కొనుకోచ్చింది ఆమె నా చేయిన్ ఉండాలి కదా అది కొంచమే వస్తది హ్యాంగింగ్ మనం చేన్ కొనుకోవాలి. అ టూ హండ్రెడ్ ఎంతో చైను, చైన్ కొనుకొచ్చిన దానికి తగిలిచ్చినా బానే ఉంది కూర్చోచ్చు వన్ ట్వంటీ కేజెస్ వరకు ఆపుతది.
ఆ హా
ఇంకా నైన్ నికి కొన్నా నేను బానే ఉంది ప్రస్తుతానికైతే కూర్చుంటామ్ మేత్ త్తగా మంచినే ఉంది ఇట్లా వరిగి పడుకున్నట్టు కూర్చోల్లా.
ఉ
ఎమ్ చేత్తుండు ఎమ్ చేత్ తామే పెద్దామా
పెద్దమ్మ అన్నయ్య లేడు బయటికి వెళ్ళిండు పెద్దమ్మ ఇందాకే తిన్నది టాబ్లెట్లు వేసుకుంటాంది. నను బీ టీ అస్ ది కంబ్యాక్ కదా వాళ్ళది లైవ్ కాలుత్తను అ పర్ఫార్మెన్స్ కదా తర్వాత చ్ చానా ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాతనా టూ ఇయర్సా త్రీ ఇయర్సా అవుతున్నా వాళ్ళని ఆ అలా దల ఆమెకి వసి వాళ్ళు
ఆ ఆ ఆర్మీ ఆ ఆ ఆహా గాయిగివో వచ్చిన్ల లైవా
ఇప్పుడు చాలా తరువత రి యూనిట్ అయింది ఇగ సెవెన్ మెంబర్స్ కలిసిండ్రు కాబట్టి ఇగా వాళ్ళది పర్ఫార్మెన్స్ లైవ్ సియోల్ సిటీలా కాకపోతే నిన్న వచ్చింది ఈ రోజు చూస్తున్నా. ఏంటిది ఇవాళ
మాామయ్యాకు ఫోన్ చేసిందట కదా
ఎవరికి ఏ ఏమంట్ ట ఏమంటాడు
అదే మరి అదేంది బట్టలుకొనుకోమని కూరదడు
అవునా ఆ ఏమ పైసా నితా రడా కొంకమడా పిే
ఏ పైసలు పంపుతా అన్నారు మీ మమ్మీకి కొన్నారు కావచ్చు. ఆ మమ్మీ కి గున్నా
ఎంగ్ ఎందుకు పైసా ఇస్తతే మీరే కొనుకుంటురుగా ఆ లే నోన్ త్వరగా వచ్చిన
ఇగ
అందరికి మీకే పైసలిచ్చి బాబాయికును నీకు పైసలిచ్చి కొనుకోమంటే అయిపోత్ క్కదా
మాగేందుకి ఇస్తాడు వాడు మాగుడ ఇత్తడా
మీ కాదు బాబాయికిను బాబాయికి ఇత్తుడు నాకు తెలిసి
ఆ ప్య మమ్మీకి కొన్నారంట ఉన్నదంట సీరా
పమ్ యా మా పిన్నికి ఆల్రెడీ ఉందా చీరా
ఆ వాళ్ళు కొన్నారు కావచ్చు మరి ఉన్నారో డాడీకి పైసాలు పైసలు కూడా
ఆహా ఎప్పుడట మరి అమ్మమ్మ అది చెప్పిందా
అదే అడుగుతా అన్నాడంట రేపు
ఆ రేపడుగుతుడటన
ఆ
ఆ ఆదివారం పెడితే అయిపోతది
ఆ తీి అ ఇప్పుడైతే నాకు తెలిసి భుధవారం రోజు పెడతడు ఫస్ట్ ఏప్రిల్
ఎందుకు అట్లా అంటే నేను అనుకుంటున్నా ట్వంటీ నైన్ పెడితే బెటర్ కదా అని అందరు సండే ఏ వాలిగి తీసుకో ఉంట ఒక బాగా
ఆ కదే బా ఎత్తాం
వెనీస్ డే ఎటు కాకుండ అదే కద
హాలి డేస్లు మంచిగా ఉన్నాయి పెద్ద
ఉం
పయినా అన్న అయిపోయినా ఉగాద అయిపోతాది రాణం అయిపోతది అయినా మనకు హాలీ డేలు ఉన్నాయి ఆ రోజు
ఏ రోజు
మనక్కు ఉండే సండే
అదేగదా ఆ సక్కగా సా సండే పెడితే అయిపోతది
ఆ
ఆ సాటర్డే ఎట్లాగా హాలిడే ఆ సాటర్డే ఎట్లా మాములు ఉంటది ఇంకా సండే అయిపోతది పాల తీకల్స స ఉన్నాయి
మళ్ళా చూసుకోవాలి జాతకాలు
ఉం అదే ఎవరి
ఆ
అర్ధం గాల
కొత్త సంవత్సరం కదనే అవి గాతే మారతయి అంట కదా పంచాంగం
అవునవును
ఉం అందుకే మళ్ళా ఇగ రేపు అటోత్త అన్నాడు అంటా
అవునా పౌర్ణమి ముందు చేసుకోవ చూడ్డానికి ఏముంతది పౌర్ణం ముందు వస్తది కదమ్మా మరి
గురువారం వత్తమాట
పౌర్ణం ముందు ఏ రోజైన చేసుకోవచ్చు పర్లేదు తిది అంతే ఏం అవసరం లేదనుకుంటా పాడ్యమి అని
ఏ
ఆ నవ ఎవరది నా ఏం కాలే ఏ ఆయన హైట్ సిక్స్
అవునా
ఆ య హా ఎవరిది ఆ పిలగానిధ పంపుత పంపిన్రు పంపితే పొట్టుకుందన్నారు
అ పోన్న
పటికనేంట మా ఎంత హైటల్ పటి త ఇంకాేండ అమ్మాయి ఫై టూ ఉందొద్దు ఫై టూ మరీ పొట్టిగా అన్నారంట హైట్ తక్కువే తట టటట టటటా చూద్దాం ఇంకా
ఎం ఓ పర్లేదు అది కతమ్ డైట్ అని మళ నోడ్ బేనా
ఆ నాకు ఫస్ట్ రాహుల్ హైట్ చెప్పిన అనిపిస్తుందని అబ్వియస్లీ అదిరిపొయ్యింది అని చెప్పాలి ట ట ట ట టటట టటటాటా హ్మ్ అట్లా అయిపో ఎప్పుడు మళ్ళ రేపు ఏ టైమ్ కి షిఫ్ట్ ఐ మీన్ ఇది ఆఫీస్ కి
అది పది
పది గంటలకు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎప్పుడు ఎండ్
సెవెన్
సెవన్ కి ఎండా అ సెవెన్ టెన్ టు సెవెన్
వన్ థర్టీ టు టూ థర్టీ లంచ్
లంచ్ టైం అందరికీ ఓకేలానా
ఆ అందరికి ఒక్కటే
ఆ మొత్తం బీటిఎస్ లో అంత ఇంగ్లీష్ లో మాట్లాడతారు కదా ఘోరంగా
అవునా
వాళ్ళకి రాదు కదా ఇంగ్లీష్ నేర్చుకుంటారా
ఆహా
అందరు ఇంగ్లీష్ లో మొత్తం వేరే మాట్లాడతారు
ఇక మళ్ళి ఇట్టేన ఇక వాళ్ళు ఆర్మీ
హ్మ్
మీ కూడా ఆర్మీయే కదా
పోయొచ్చిండు ఆల్రెడీ అయిపోయింది వాళ్ళ సర్వీసు
అవునా
ఆ వాళ్ళందరిది అయిపోయినాంక కనే ఇక సపరేట్ సపరేట్ పర్ఫార్మ్ చే చేసుకున్నారు సింగిల్స్ సింగిల్ పర్ఫార్మ్ చేసుకున్నారు రెండు రోజులు బ్యాండ్ పర్ఫార్మెన్స్ చేయరు కదా ఇక ఒకరొకరు అంత ఆర్మీ కి పోయచిరు కదా ఇక అందరిది అయిపోయింది సర్వీస్ సో మళ్ళా కలిసి స్టార్ట్ చేస్తారు మళ్ళా బ్యాండ్
మనిషి అందరు ఒక్కాడపోతారు పైసలే పైసల్
మరి వచ్చిరా ఫేమస్ బ్యాండ్ అది స్టార్ట్ చేసిరు కద రెండు మూడు సాంగ్లు స్టార్ట్ చేసిరు బటర్ సాంగ్ ప్లే చేస్తారు ఇక మంచిగుంద సాంగ్ మన కోవిడ్ టైమ్ లో బీభచ్చమైన సాంగ్స్ వల్లై సూపర్ నడిషినై వాళ్ళ సోంగ్స్ డయనమైట్ ఇదీ బట్టర్ సాంగ్
ప్య
అచ్చిపోత్రరు కావచ్చు జనాలీగ ఆ అదే కొరియానోళ్ళు అందరూ ఇగా హ్యాపీగా ఫీల్ అయితూరు కావచ్చు మళ్ళా వచ్చింది కదా ఏయ్ టెన్ మినిట్స్ అయిపోయిందే
ఐపోయిందా
ఆ
ఓకే
ఆ ఓకే
ఆ
ఆ